హలో హయండి
హలో
హయండి
హాయ్ హాయ్ హలో వినిపిస్
ఆ
ఆ బాగున్నం ఏం జేస్తున్నరు
ఆ ఏం లేదండి ఖాలీ పాపేడ్ ఖళీ అండి పాప ఏడుస్తున్నట్టుంది
ఆ ఆ ఆ ఏడుస్తుంది ఫోన్ పట్టగానే ఏడుస్తారు అట్లగాళ్ళు
అలవాటైపోయింది పిల్లలకి మ్ వంట అయిందా
నా అయింది టిఫిన్ జేశినం దోశ నా అవు అంటే దోసా టిఫిన్ అయింది ఇంకా ఫుడ్ గాలే మీకు మీరు తిన్నారా
ఇంకా లేదు తినాలి వంట చేసాను తినాలి హు మ్మ్
ఏమోండారు
ఆలుగడ్డ టమాటా అండి
ఆలుగడ్డ టమాట వండరా మ్ హు ఏమిలేదండి ఖాళీ ఫెస్టివల్ అయిపోయింది ఫెస్టివల్ మూడ్ నుంచి ఇప్పుడే బయటిక్ పడుతున్నాం
మ్ అంతే గదా ఎళ్లారా అమ్మ వాళ్ళ ఇంటికేళ్లారా
ఆ వెళ్ళినం ఇక్కన్నే ఉన్నం
మ్ మ్ హు
ఇంక మీ ఆయన అ అ మీ ఆయ్ హస్బెండ్ ది ప్రాజెక్ట్ అయిపోయిందా
అయిపోలేదండి ఇంకా చేస్తున్నా అన అన్నాడు ఆ ఇంగ ఏం చేస్తున్నాడని వదిలేస సరే చెయ్యని అనేసి
ఆహా అవునా నువ్వు తీసుకొని నువ్వు చేయకపోయావా తెలిసిన వాళ్ళకి
అ ద్ అదే అనుకున్నా కానీ నావి ఫోర్ డుండే అంతకు ముందు టాస్క్ అనేది ఇంగ సరే అవి కంప్లీట్ చేసినంక చేద్దాంలే అని సైలెంట్ అయినా ఇంగ నావి కంప్లీట్ అయినయ్ ఇంగ తీసుకోవాలి ఫోన్ తీసుకొని
పొ వాటర్ బాటిల్ తెపొ చెల్లెకి ప్లీజ్ మ్ హు చెయ్యే వళ్ళు చేసారిక్ లేట్ అయితది
అవునవును అంటె టైం ఉంటది గదా ప్రాజెక్ట్ కి చేయడానికి
అంటే ఫ్ కంప్లీట్ ఫై డేస్ లో అన్నారులే గానీ
అప్పుడసలు టెన్షన్ లో ఫై డేస్ అని అనేసరిక్ కి మనం తొందర తొందర బడి చేసాం లేదంటే ఇంత టైం ఉంటదనుకున్ కుంటే మనము ఆ మెల్లగ చేసుకునే వాళ్ళం కాల్ వేస్ట్ అయ అవ్వకుండా
అహ అంతే ఇగ అయనా సి అ ఫస్ ట్ల సిగ్నల్స్ లేవ్వులే మాది ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది ఆట్లా సిగ్నల్సు అప్పుడే స్ సెట్ జేస్తునట్టున్నారు మాకు బానే కట్ అయిపోయినయ్ నైన్ కాల్స్
అవునా మా నా నావి ఫైవ్ వేస్ట్ అయినయ్
ఉ హు
మ్ దంట్ల కొన్నైతే మాట్లాడినంక కొన్నైతే కంప్లీట్ టెవెన్ టెన్ మినిట్స్ అయిపోయాక గూడా లెవెన్ మినిట్స్ అట్ల మాట్లాడిన కా ల్స్ కూడ డిస్కనెక్ట్ అయిపోయి కనెక్ టె కంప్లీట్ అయినంక కూడా రేటింగ్ అడగలేదు
హు మ్ నాది నా ఇప్పుడు నాది అదే పని ఎప్పుడు నా వచ్చేది నా ఇష్యూ ఏ అది
రేటింగ్ అడగలేదు కౌంట్ లోకి రాట్లేదు
ఉ ఇప్పుడు నాది అదే పని ఇగ ఆ నైన్ నైన్టీన్త్ కాల అయిపోయాక ట్వంటీన్త్ కాలి అయితే గదే పరిస్థితి అయితే ఇగ ఇప్పటి వర కి ఫైవ్ కాల్స్ ఇప్పుడు నీతో ఫోర్ కాల్స్ మాట్లాడిన ప్రియాంకతో ఫోర్ కాల్స్ మాట్లాడినా శృ తు తో ఫోర్ మాట్లాడాను కదా సరే ఒకె ఆ నవ్యతో మాట్లాడదాం తనతో టూ కాల్సి మాట్లాడాను కదా అని ఆమెతో మాట్లాడతా కూడా సెట్ అవ్వలే
ఉమ్
సరే అసలుకి ఎవ్వరికి కాల్ చేయ్యనికి కొత్త నెంబర్కి చేద్దాం అన్నట్టు అనుకున్నా ఇగ నే ఇగ వీలు భల్లే ఇగ నిన్న ఏవరిదుందా అని అనుకోవడమే అయి
అదే మనకు సడన్ గా క్లిక్ కావాలంటే క్లిక్ అవ్వదు కదా
ఆ మా డాడీ ఫోన్ లో యాప్ ఇన్స్టాల్ చేసి ప్రొఫైల్ టాస్క్ చేసి చేద్దాం అంటే వత్తలే కాలు
ఆ వాళ్ళకు టాస్కు రాదు ఆ ప్రాజెక్ట్ అసాయిన్ అదే ప్రాజె క్ట్ అసైన్ అయి ఉంటేనే వస్తది ఒకవేళ నిన్న నేను మా ఎవరికి వదినకు చేసా ను నా ప్రొఫైల్ టాస్క్ కంప్లీట్ చేసుకోమని చెప్తే మొన్న చెప్తే నిన్న వచ్చింది వాళ్ళ నిన్న మ్ ప్రాజెక్ట్ అసైన్ అయింది
ఉహు అయిందా
నిన్న అయింది మొన్న చేస్తే నిన్న అయింది
ఆహా మినిమం ఫిఫ్టీన్ డేస్ అంటుండెగా
ఆ అదేగాని మరి తెలీదు వచ్చిందంట ఆమెకు కాల్ స్ చేయడం అలాంటి ఆప్షన్ వచ్చిందంట
అయితే నినా నిను ఫస్ట్ నాకు అసైన్ అవ్వగానే నేను మా ఫ్రెండ్ ని ఇన్స్టాల్ చేసుకోమని చెప్పి తన తోటె ఫోర్ కాల్స్ మాట్లాడినాంకనే ప్రియాంకకు చేద్దామని ప్రియాంక కు చెప్పిన అప్పుడు ఆమె నాకు కూడా ఇప్పుడే స్టర్చ్ ఇందక్క మెసేజ్ అని అన్నది అయితే వాళ్ళ ప్రొఫైల్ టాస్క్ కంప్లీట్ చేసి నాతో ఫోన్స్ మాట్లాడి
ఉమ్ నేనైతే అసలు అన్ఇన్స్టాల్ చేసిన అప్పుడు ఇంస్టాలోనే అప్పుడు ఉండే కానీ సడన్ గా మరి ఎందు కులే మళ్ళీ ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే వాట్సాప్ లో వస్తది కదా వచ్చినప్పుడు ఇన్స్టాల్ చేసుకుందాంమ ని అన్ఇంస్టాల్ చేసిన ఇంగ మెసేజ్ రాగానే ఇంస్టాల్ చేసి న నాతోని తనే అంది ప్రియాంక అంది ఆ ఇట్లా వచ్చిందా నీకు అంటే తను చెప్పే వరకు కూడా చూసుకోలే నేను కొంచెం బిజీగా ఉండి చూసుకోలేదు అనమాట
ఉ నేనే చెప్పిన ప్రియాంకకి అదే అప్పుడు నేను ప్రియాంక చెప్పినప్పుడు అదే సమ తి టాస్క్ అవి ఉండేగ అవి చెప్పినప్పుడు ఇంస్టాల్ చేస్ న రెండు మూడు టాస్కులు వేసినా ఈ అబ్బ ఈ సోదంత ఏముందిర అనేసి వదిలేసిన
ఉమ్ అదే అన్నది ప్రియాంక న అప్పుడు అమౌంట్ ఎంత పడింది నీకు
ఏ నేను పూర్తి చేయలే టాస్క్ అప్పుడు ఉమ్ ఇంకా సూపిస్తాంది కాని చేస్తే చేయొచ్చు అనుకుంటా మేబి
ఇప్పుడు కూడా చూపిస్తాందా మరి చెయొచ్చు గదా
ఏవొ నా ఆ అప్పుడే నచ్చలేద చూస్తా ఇగా ఇది ఐ పోయాక ఫస్ట్ నాకిది ఆ ఇది ఒక బడ్డన్ అయిపోద్ది కదా
అది ఒక్క కాల్ తోనే అన్ని కాల్స్ చేసింది ఒకేత్తాయితాంది ఈ ఒక్క కాల్ చేసింది ఒక ఎత్తు ఐతంది నీకు ట్రై చే ట్రై అయితే చెయండి ఒకసారి ట్రై చేస్తే తెలుస్తది ఒకవేళ ఇప్పుడు ఈ ట్వంటీ ఎయిత్ కాల్ మీకు ఓకే అయింది అనుకో ఆ తర్వాత సన్మతిది ఒకసారి ట్రై చెయ్యండి
ఆ అదే ఇవి పడుతే చూద్దమని చూస్తున్న
ఉహు
ఉహు
ఇంకా ఏంజెస్తున్నారు
ఉమ్ ఏముంది ఎంలే ఇంటికడ మీరు ఏం చేస్తున్నారు ఊరు విషయాలు ఏమన్నా
ఎం లేదు పప్పులు కందులు ఎండ పోశిన మొన్న ఎండ పోశి ఏయించినా ఇంగ పప్పు పట్టిద్దామని చూస్తున్నా
ఉహు ఎంత ఫర్ కేజ్
ఆ పట్టిస్తే ఫైవ్ రూపీస్ అంట ఇంకా మనం ఇస్రాలాంటే ఇస్రాలేం కదా
ఆ
ఇంగ పరమయితది ఆ చెయ్యి అంతా నొప్పిలేస్తది ఇదంతా రిస్క్ ఎందుకు ఒక ఫై రు ఫీస్ కి చూసుకుంటే టెన్ కేజెస్ మాకే పొలంలో పండినై అది చేల్కల పండినై ఇగ అవే టెన్ కేజెస్ ఇచ్చింది మా అత్త అవే ఇంగ ఎండ పోషి ఎంచి మళ్ళీ ఎండ పోషి పక్కకు పెట్టిన ఇంగ ప ట్టియడం ఒకటే లేటు
ఉహు ఎండ పోసె టేష్ బాగుంటది అంటారు పప్పు
స్తాం కదా ఎంచి ఎండ పోస్తేనే బాగుంటాయి టేస్ట్
మ్
ఉమ్ ఇగ పో ఈరోజు ఎళ్ళాలి ఇగ ఎళ్ళి పట్టియ్యాలి కొద్దిసేపటికి
ఎక్కడ తొర్రురా
ఆ లేదు మా ఊర్లోనే ఇంగ అవన్నీ తీసుక పిల్లల్ని కొద్దిసేపు ఆడిపిచ్చి వాళ్ళనీ ఆటలో ముంచేసే నేను బోవాలి ఇగ లేదంటే నాతోనీ ఓస్తానంటాదిగ అన్ని కేజస్ నేను వాళ్ళన్ పట్టుకొని అది బట్ కొని ఏం బోత పోలేనుగదా అదే
నీ కాల్నోప్పి ఎట్లుంది తగ్గిందా
ఆ తగ్గలేదు అట్లనే ఉంది సర్జరీ చేపిచుకోవాలి సమ్మర్ లో అని చూస్తున్నా ఇంగా ఆ మెడిసిన్ తోనీ అయితే తగ్గట్లే అది చాలా వా డిన మెడిసిన్ గని తగ్గట్లే ఆ నాకు అట్లనే అనిపించింది తెలుసా ఆ మెడిసే హాస్పిటల్స్ టెస్టుల అన్నిటికి పెట్టి డబ్బులు పెట్ కుంటే నేను నాకు సర్జరీ అయిపోయేది అనిపిస్తాంది ఇప్పుడింగ అదే పని చేస్ ఇంగ ఏ మెడిసిన్ వాళ్ళు మెడిసిన్ ఇస్తా అన్నా కూడా నేను తీసుకోను ఒకవేళ మళ్ళీ హాస్పిటల్ కి వెళ్తే మాత్రం మేంఇస్తా అంటే అస్సలే తీసుకోను డైరెక్ట్ సర్జరీ చే ప్పించుకున్న ఇగ నెక్స్ట్ ఫర్దర్ సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లానన్నా ఉండనీ ఇక్కడ మ్ హన్మకొండలో ఉంది అనమాట ఒక హాస్పిటల్
ఉహుం యాక్చుగేసే మెడిసిన్ కే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సర్జరీ కి ఉండే ఎందుకంటే ఆ ఇప్పుడు ఇప్పుడు ఏంటి సీ సెక్షన్ కన్నా పెద్ద ఇదేం ఎక్వసజరీ ఏముండవ్
అవును అంటే ఇది నాది ఎట్లా ఉంది అంటే దీప్గ ఉందనమాట మజిల్ కి నర్వ్ కి బోన్ కి మధ్యలో ఉంది ఇది అది ప్రాబ్లమ్ చిన్నదే కానీ ప్రాసెస్ పెద్దది అట్లా అన్నారు సెవెన్ డాక్టర్స్ కంతిగాదు అ అది చిన్నగా ఇన్ఫెక్షన్ లాగా అయింది ఏదో తాగి తగిలింది నాకు తెలువలే పెద్ద పాప కడుపులో ఉన్నప్పుడు ఏదో తగిలినట్టున్నది అప్పుడు నాకు తెలియలే ఇంగా పెద్ద పాప పుట్టినంక నాకు ఆ నొప్పి బయటకి వచ్చింది సోఫాన ఏదో తగిలినంటుంది గట్టిగా ఇగా అది అక్కడే బ్లాక్ అయినట్టుంది మొత్తానికి ఉ లోప ఉమ్ లోపల బాగా డీప్గా అనమాట వాళ్ళ అసలు క్యాన్సర్ కి సంబంధించిందా అని ఆ టెస్ట్ కూడా చేసిలు కానీ అది కూడా కాదని వచ్చింది ఉ అది కూడా కాద అది కూడా కాదన్నారు ఎంఆర్ఐ తీస్ చిల్లు ఎం అన్నిట్లో క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్కే వస్తంది మరి ఎందుకు అంటే అది ఒక్క దగ్గర ఉండట్లేదు ఇప్పుడు మనకు నొప్పి ఒక దగ్గర ఉంటే మనకు వాళ్ళు సర్జరీ అయినా ఈజీగా చెయొచ్చు ఇప్పుడు నాకు అట్ల ఉండట్లే నేను కొంచెం మూవ్ అయినా కూడా అది ఆటోమేటిక్గా అది కూడా మూవ్ ఐతుంది అనమాట ఇప్పుడు మనకు మన కంట్లో ఐబాల్ ఎట్లా తిరుగుతది మనం కొంచెం ఇట్లా జరిగిన కూడా ఎట్ల తిరుగుతది సేమ్ అట్లనే తిరుగుతంది ఆ సేమ్ అట్లనే జరుగుతది అనమాట కొంచెం సటెన్ ఒక డయామీటర్ లాగా
ఉహు మరి అలా జరిగినప్పుడు కొంచెం ఏమనా ఆ ఏమంటారు నర్వ్ కి బోన్ మధ్యలో తీసుకొచ్చేటట్టు ఉండదా
ఆ రాదంట అది అట్లా రాదం టె సర్జరీ చేయించుకో అది కూడా ఒకవేళ నీకు బాగా ఇబ్బంది ఉండి నేను తట్టుకోలేను ఈ నొప్పిని అనుకుంటేనే చేయించుకో అని సజెస్ట్ చేసారు డాక్టర్స్ ఇంగా ఎందుకు అనంటే ఒకవేళ మళ్ళీ చేసినా కూడా అది నరాల మధ్యలో అయింది కదా నరాలు
ఇప్పుడు నువ్వు హనుమకొండ లో చేయించుకునే బదులు ఒకసారి హైదరాబాద్ కెళ్ళక పోయినం
హైదరాబాద్ లో కూడా హైదరాబాద్ లో కూడా ఆర్ తో దగ్గరికి వెళ్ళిన ఆర్తోకి సంబంధించిందేమో అని ఆర్తో దగ్గరికి వెళ్తే అక్కడ ఒక ఇంజెక్షన్ ఇచ్చిళ్ళు టాబ్లెట్స్ ఇచ్చిళ్ళు ఆ రోజు వరకే నొప్పి తగ్గింది అంతే మళ్ళీ తర్వాతకి ఏ నొప్పి తగ్గలేదు
ఉ హు ఒకటి బెటర్ హాస్పిటల్ సర్చ్ చేసి అక్కడికి వెళ్ళినావ్ అనుకో ఇక్కడ ఎందుకంటే అడ్వాన్స్ స్టేజ్ మరి ఇతు అప్పుడు హార్డ్ జెప్పుడు ఇక్కడ సేమ్ మీ లైఫ్ లో మిరాకిల్ జరగాలి ఇది క్యూరబుల్ కాదు అనేసి బయటపెట్టేసిండు
ఉ
హనుమకొండల సెకండ్ ఒపనియన్ కి హైర్ బాద్ కి వెళ్ళాక ఏ చాలా ఇష్యూ హండ్రెడ్ లో ఫార్టీ పర్సెంట్ పీపుల్ కి వస్ వస్తుంది ఇప్పుడు చిన్న పిల్లలకి అంత ప్యానిక్ ఆవాల్సిన అవసరం లేదు
ఉ
ఆ ఒక వ ఎయిట్ం మంత్ వన్ ఇయర్ వచ్చే వరకు చూడండి బేబీకి తగ్ అది క్లోజ్ అవుతే క్లోజ్ అవుద్ది లేకపోతే సర్జరీకి వెళ్ళచ్చు డివైస్ క్లోజ్ చేయొచ్చు అని అప్పుడు
ఉ హు
అందుకే ఒకసారి హ బెటర్ అప్ ప్షన్ తీస్కుంది. కిమ్స్ కెళ్ళిన అప్పుడు కిమ్స్, పాతిమా ఇవన్నీ ఎల్లినం.
మ్ హ్
టెస్ట్ చేయించుకున్నాం. కిమ్స్లో ఒక సా పియాడ్రేషన్, హార్ట్ సర్జన్ సూపర్ చేస్తార్ అన్ సుదీప్ వర్మనే ఒకే ఉంటే ఆయన దగ్గర్కు పోయి చేయించుకున్నా. ఫేమస్ కార్యట్రిక్ పిల్లలై పాతిమళ ఉన్నా డాక్టరే అక్కడ సర్జర్ చేసిండు అక్కడ ఆయన కూడా కాడియాట్రికే కాకపోతే ఉమ్ ఉమ్ ఉమ్ మాకు తెలిసిన అన్నయ్య ఉన్నాడు భావాల్ల రిలేటివ్స్ అయినె కార్డియాక్ టిక్ సర్జన్ అంతే ఇగా అయినే ఏ కె కిమ్స్లో బాగా చేస్తాడయినే ఆయన దగ్గర్కెళ్ళండి. మల్ల మీకు ఆరోగ్య శ్రీ అవన్నీ యూజ్